హలో
హలో నమస్కారమ అండి
నమస్కారం అండి
బాగున్నారా అండి
ఆ బాగున్నండి మీరు బాగున్నారా
మ్మ్ ఉన్నామండి నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తాందా
మ్మ్ వినిపిస్తుందండి
ఖాళీగా ఉ ఖాళీగా పొద్దు నుంచి ఇప్పటి నించే అలిసిపోయానండి మార్నింగ్ ఫైవ్ ట్వంటీకే లేసామండి
ఏం పని చేస్తన్నారండి
అమ్మ ఊరికెళ్ళారా ఈ రోజు ఇంట్లో పనంతా నాదేనండి
ఓహో
అందుకనే
వంట చేసి, సామాన్లు కడిగి, బట్టలు పిండి అన్నీ చేసారా
బట్లు ఒకటే పిండలేదండి ఇంక ఇంట్లో పనంతా చేశానండి
అంటే సాటర్డే అని పూజలు చేసారా
ఎస్ అండి పూజలు చేసాము
మ్మ్ ఏ దేవుడంటే ఇష్టం అండి మీకు బాగా
నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి
మ్మ్
మీకు అండి మీకు ఏ దేవుడంటే ఇష్టం
నాకు అంతా సబ్కా మాలికకి హై
ఇహ్ సబ్కా మాలిక్ కి ఏక్ హై
నేను వెళ్తా అండి శివుడికి శివుని గుడికి, బాబా గుడికి తర్వాత వెంకటేశ్ స్వామి గుడికి అంటే ఏది దగ్గరలో ఉంటే దానికి వెళ్తూ ఉంటా ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు
అంతే అంతేలేండి సబ్కా మాలికేక్ ఏక్ హై అన్నప్పుడు అప్లి లేండి
మ్మ్
మీరు ఈ రోజు ఎంతకు లేచారు మార్నింగ్ అవునులేండి మీరు ఫోర్ కి త్రీ కే లేసి కుస్తీ పడతా ఉన్నట్లుంటాంటారు కదా డైలీ
అట్లేం లేదండి నిద్ర పడితే నిద్ర పడితే పడుకుంటా అండి సెవెన్ వరకు
ఆహా
ఇంకా లేదా ఫైవ్ థర్టీకి అట్ల లేస్తా అంటే క్లాస్ ఉంటే లేస్తా తొందరగా ఫైవ్ థర్టీకి
ఓకే
మాక్సిమం డైలీ ఫైవ్ థర్టీకే లేస్తామండి ఒక వన్ మంత్ నుంచి
మ్యాక్సిమం ఫైవ్ థర్టీకి లేస్తారు డైలీ
మ్మ్ వన్ మంత్ నుంచి లేస్తున్నా అంతకు ముందు సిక్స్ థర్టీ, సెవన్ ఆ మధ్యలో లేస్తా
ఆహ కాలం మారుతుండే కొద్దీ మనం కూడా చేంజ్ అవుతా ఉండాల లేండి
ఇదే వర్క్ అంటే క్లాస్ ఉంటది సిక్స్ థర్టీకి నాకు
క్లాసా ఓకే
ఆ ఆ అందుకని లేస్తున్న
ఓకే అందే అండి మీరు పోరా యుద్ధాలు చేస్తా ఉన్నారు కాబట్టి అందుకనే లేయాలేండి క్లాస్ ఉన్నప్పుడు ఇంకా
చెయ్యాలండి తప్పదు కదా
ఉమ్ పర్లేండి
ఏదో ఒకతి అండి సాధించాలి కదా
అంతే అంతే లేండి మీరేం తప్పు పని ఏం చేయలే కదా మంచి పని కోసమే కష్టపడతా ఉన్నారు సంకల్పం బాగున్నప్పుడు విజయం అదంతకు అదే వస్తాదండి
అదంతకు అది ఎట్లా వస్తాదండీ కష్టపడితే వస్తది
అసంకల్పం అంటే గిట్టిగా సాధించాలనుకున్నప్పుడు దానికోసం ఎన్ని ఈ ఎన్ని ప్రయత్నాలన్నా చేసి సాధించగలుగుతారు
ఆ అది ఉంటే సరిపోద్దా దానికి తగ్గట్టు కృషి కూడా చెయ్యాలండి
కృషి చేస్తా ఉన్నారు కదండి మీలాగ ఎవరు కష్టపడతారు చెప్పు
నాకంటే చాలా ఎక్కువ కష్టపడేవారు ఉంటారు
వాళ్ళని చూసి ఇన్స్పైర్ కాండి మరి అట్లయితే బాగ చదువుకోండి
ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వకూడదండి ఎప్పటికి మోటివేషన్ అనేది ఒక్క రోజు రెండు రోజులు ఉంటది డిసిప్లిన్ అనేది ఉండాలనమాట
కరెక్ట్ కరెక్ట్ అండి మాకు కాలేజ్‌లో ఇలాంటి ఫ్రెండు ఒక పిల్లోడు ఉండేవాడండి ఇట్లాంటివే హితబోధాలు ఇస్తా ఉండిన్నాడు
మరి ఆ పిల్లోడు బాగుపడ్డాడా లేదా
బాగుపడతా ఉన్నాడు ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ నా సో మై ఫ్రెండ్ ఇస్ ఆల్సో బాగుపడతా ఉన్నాడండి
ఆహా
ఉమ్మ్ మాకన్నా ముందు కొంచెం ఒక వన్ పర్సెంట్ ముందుగానే ఉన్నలేండి రేస్‌లో లక్ అనేది లక్ మ్యాటర్స్ కదండి
ఇండియా లాగా ఏమన్నా ఒక
ఆ
ముప్పై నలభై ఏళ్ళు అయినా కూడా డెవలపింగ్ లోనే ఉంటే కష్టం కదా
అట్లా కాదు అండి ఇండియా అది ఈ మనిషి ఈ మనిషి కాదు కదా రేస్‌లో మాతో పోలిస్తే ఇంకా కొంచెం ముందుగానే ఉన్నాడ లేండి ఏమంటే లక్ కలిసి రావాల అంటారు కదా అదనేది కొంచెం తక్కువ ఉన్నట్లుంది తొందరలో కలిసి వస్తదండి
ఆల్ ది బెస్ట్ చెప్పండి నా తరపున
ఆ ఏందండి
నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్పండి అంటున్నా
ఓకే అండి నా తరపున కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పానని చెప్పండి మీకు చెప్తా ఉన్నా నేను కూడా
ఉమ్ సరే సరే
ఏం చేస్తున్నారు మరి చదువుతా ఉన్నారా ప్రిపేర్ అవుతా ఉ
మ్ అవుతా ఉన్నామండి
అవుతా ఉన్నారండి ఏమి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా ఉన్నారు
కానీ తక్కువ
ఓకే
నేను బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను
ఓహో ఓకే అండి నేను ఇంకా ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ కేమో ప్రిపేర్ అవుతా ఉన్నారేమో అనుకున్నానండి
బ్యాంక్ కూడా సెంట్రల్ గవర్నమెంటేనండి
మ్ ఓకే దిస్ ఇస్ మై నాలెడ్జ్ అండి సురేష్
ఏదో అండి మామూలు కాద్ ఇప్పుడుప్పుడు పప్పులో కాలేస్తుంటారు అన్నారు
ఒకే ఒకే
ఉహు
అంటే ఆర్బిఐ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా ఉన్నారు
చాన్ అంటే ఆర్బిఐ అని కాదు మొత్తం ఎవరి బ్యాంక్ ఆర్బిఐ కంట్రోల్ ఉంటది ఇకా బ్యాంక్స్ లో మనకి త్రీ టైప్స్ వస్తాయి ఎస్బిఐ సపరేట్ గా వదులుతంది అనమాట ఎస్బిఐ పిఓ ఎస్బిఐ క్లర్క్ అవి రెండు వస్తాయి అది వాళ్ళు ఎస్బిఐ వాళ్ళే నిర్వహిస్తారు అనమాట ఎగ్జాము
ఆ
తర్వాత నెక్స్ట్ ఐబిపిఎస్ అని మొత్తం బ్యాంక్స్ అన్ని కలిపి ఒకటి రిలీజ్ చేస్తది నోటిఫికేషన్ ఒక పది పదకొండు బ్యాంక్స్ ఏమో ఉన్నాయి దాంట్లో
ఓ
గవర్నమెంట్ బ్యాంక్స్ అవన్నీ కలిపి ఒక ఒకసారి వదులుతాయి అవి పిఓ అవి క్లర్క్ సపరేట్ వదులుతాయి అవన్నీ తర్వాత ఆ మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకొచ్చిన మార్క్స్ దాన్ని బట్టి వాళ్ళు ఏ బ్యాంక్ వాళ్ళు రెక్యూట్ చేసుకుంటారో చెప్ప తెలీదు అన్మాట
ఓకే ఓకే
తర్వాత ఆర్ఆర్బిస్ అని ఉన్నాయి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని అవి స్టేట్ వైడ్ అనమాట అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసేది సెంట్రలే మొత్తం స్టేట్స్ అన్ని కలిపి ఒక ఒకటేసారి జరుగుతుంది అది ఎగ్జాము
ఓకే
స్ంగ్ మాత్రం రూరల్ లో ఉంటద అనమాట స్టేట్ దాటి ఉండదు ఎప్పటికి వెళ్ళదు అది క్లర్క్ అయిన పిఓ అయినా
ఆహా
ఇంకా ఎస్బిఐ తర్వాత హైబిపిఎస్ క్లర్క్ అయితే స్టేట్ లోనే ఉంటది పోస్ట్ తుంది
ఓకే
ఇంకా పిఓ అయితే మొత్తం పానిండియా అనమాట ఎక్కడన్నా పడచ్చు
ఊహు ఏ రూరల్ లోనే పడ్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఇంకా మీరు ఒకవేళ స్టేట్ వైడ్ వచ్చిందంటే
ఆ ఆది ఇది ఆర్ఆర్బి అయినా లేకపోతే ఏదన్నా క్లర్క్ అయితే మన స్టేట్ లోనే వేరే స్టేట్ కి ఎళ్ళే అవకాశం ఉండదు
ఓకే అవి వేకెన్సీ పడినప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడన్నమాట
ఆ మనం అప్లై చేసినప్పుడే ఏ స్టేట్ కి కావాలో ఆ స్టేట్ కి అప్లై చేసుకోవాలి లోకల్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అనమాట
ఆహ మనం ఏదానికి అప్లై చేస్తున్నాం ఆ లాంగ్వేజ్ మ్యానిటరీ
ఆ స్టేట్ ఇప్పుడు మనం అయితే తెలంగాణ ఏపీ రెండిటికి అప్లై చెయచ్చు తర్వాత కాబట్టి హిందీ ఉన్న స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు
హిందీ వస్తే
వస్తే అంటే ఎల్పిటి టెస్ట్ ఉంటది బట్ మనకి టెన్త్ వరకు సో హిందీ ఉంది కాబట్టి సర్టిఫికెట్టూ సో నాకు ప్రాబ్లం అనమాట హిందీ ఉన్న స్టేంట్స్ కూడా ఎళ్లీ వర్క్ చేసుకోవచ్చు
ఓకే
మనకి ఎలాగూ చదవడం రాయడం వస్తది కదా
ఆ అవునులేండి
అంతే కదా మార్లాడం ఒకటి నేర్చుకుంటే అయిపోద్ది బట్ కాని నార్త్ కెళ్ళి వర్క్ చేయడం మన చాలా కష్టం అవుతుది
అవునవునండి అంటె హిందీ రాయడమూ ఒకే మాట్లాడడం కొంచెం కష్టం అయిపోతాది నాకు
రాసేది అదంతా ఏమీ ఉండదు అంటే బట్ కమ్యూనిటీ కమ్యూనికేట్ కావాలి పీపుల్ దాకాలో వచ్చి కష్టమనుకోవచ్చు రాయడము అంతా ఇంగ్లీష్ లోనే ఉంటది మాక్సిమం
ఆ అవును మ్ ఇంగ్లీష్ ఏం అవసర పడదు అవసరం పడదా బ్యాంక్స్ లో
అంటే మాట్లాడడాానికి అవసరం కాదండి బట్ ఎగ్జామ్ ఉంటది ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా టఫ్ ఉంటాదనమాట ఈ రైల్వే రైల్వే దానికి తర్వాత ఎస్ఎస్సి ఉంటాయి కదా వాటితో పోల్చుకుంటే చాలా టఫ్ ఉంటది ఇంగ్లీష్ అయితే మ్
ఇప్పుడు బ్యాంక్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇంకా మీరు ఆర్ఆర్బి అంటే ఇప్పుడు ఆర్ఆర్బి రైల్వేస్ పడతా ఉంటాయి కదా దాన్ని కూడా క్లియర్ చేయగలుగుతారు మీరు అట్లయితే
క్లియర్ అ అంటే ఇంగ్లీషు రీజనింగు అర్థమటిక్ ఈజీగా అయిపోద్ది
ఆహా
తర్వాత వాళ్ళకి జనరల్ సైన్స్ ఉంటాది కదా జనరల్ సైన్స్ క్వాలిటీ అవి మాకు అసలు కుండ సబ్జెక్ట్ సో అవి చదువుకోగలిగితే అయిపోతాది
ఓకే దానికి కూడా ట్రై చేయచ్చు కదండి మరి
ఆ లేదు లేదు లేదండి అంటే రెండు పడవులు పడవల మీద ఈద తలుచుకోలేదు ఒక పడవలో వెళ్దామ
అంటే ర్యాండమ్గా వస్తా ఉంటాయి కదా అట్లా అంతే
లేదండి మధ్యలో డిస్ట్రాక్ట్ అవ్వకపోదు అని నేను అనుకుంటున్నా పర్సనల్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎస్ఎస్సి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు బ్యాంకింగ్ తో పాటు
ఆహా నేను అలా కాద అంటండి అది బ ఇట్లా బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా జనరల్ సైన్స్ ఎదో సంథింగ్ అన్నారు కదా అదొక్కటి
అది మీ చాలా బ్యాస్ట్ అండి సబ్జెక్ట్ చాలా పెద్దది సబ్జెక్ట్
ఓకే జనరల్ సైన్స్ అంటే ఏమేమి ఉంటాయండి దాంట్లోను
అంటే మొత్తం మనం ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదిన సైన్స్ అంతా ఉంటది ఇంకా పాలిటీ అవంటే ఇంకా మొత్తం సోషల్ గుడ ఉంటది తో అది మనకి రా సదిగాదంతా మనకు అంత ఖర్చు లేదనమాట అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నే బ్యాంకింగ్ కతే
ఓకే ఓకే అండి అంటే ఇప్పుడు ఇంటర్ లో కామర్స్ చేసిన వాళ్ళు హెచ్ఈసి అలాంటి వాళ్ళకి బెస్ట్ అనుకుంటా కదా
అదద
ఓకే
ఓకే అండి సరే అండి బాయ్
ఓకే అండి మీ విలువైన సమయం మా కోసం కేటాయించి మంచి ఇన్ఫర్మేషన్ చే చేరవేసినందుకు ధన్యవాదములు
ఓకే ఓకే థ్యాంక్ యూ
థ్యాంక్ యూ